ఆ వినిపిస్తాంద
చిన్నగా వచ్చంది వాయిస్
నువ్వు కూడా చిన్నగా వినిపిస్తంది
అయితే యాప్ లోనే అట్టుందేమో హలో
ఆ వినిపిస్తంది తిన్నావా
తిన్న నువ్వు
నేను ఇప్పుడు తినాలి పావని ఇంకా
ఏం చేసుకున్నావ్
బెండకాయ ఫ్రై చేస్తా. నిన్న నేను చికెన్ చేసా తెలుసా? మౌనికా కూడా బాక్స్ పంపించా.
మరి నాకు.
మరి నాకు నువ్వు కాలేజీలో ఉన్నావ్ ఎప్పుడు నైట్ ఎయిట్కి.
హ్మ్! హు హు హూ.
నీకు ఎప్పుడైనా సండే అవుట్. ఔటింగ్ ఉన్నప్పుడు చెప్పు చేసుకున్నాం అప్పుడు చేస్తా.
హ్మ్! లేకపోతే ఎప్పుడైనా కాలేజీకే ఎత్తుకోరా.
ప్రొద్దున్నే ఐదుకు చికెన్ ఎవరు మే ఇస్తారు.
హ్మ్ మరి ఎట్లా? సరేలే మండే ఏం చేసుకువస్తావ్?
ఏమో బావుంటే చూడాలి.
ఏమున్నాయి?
ఇప్పుడు అయితే క్యారెట్ ఉంది. మునక్కాయ ఉంది.
ఆ
మునక్కాయ్
మునక్కాయ ఉంది క్యారెట్ ఉంది అంతేనా?
ఇంకా టమాటా, ఆనియన్
హ్మ్!
ఇదే మట్టి కాయలు అంటారే
మ్మే, మట్టికాయ అంటే పప్పే చేసుకురామ్మే?
ఆ
పప్పు
నాకు రాదుమ్మే.
మేము చెప్ మీ ప్రాసెస్ నాకు వీడియో కాల్ చేస్తే ఏమి? ఏమి? మేము చాలా రోజులైంది మీ మొట్టికాయ తిని.
అవి లేవు పప్పులు లేవు.
ఆ
ఏంటివి కందిపప్పు ఏమో అంటాం.
వేే వే వే పప్పంటే ఆపప్పు కాదు. మట్టిక్ వంకాయ్ పప్పు.
మ తెలీదా?
ప్రాసెస్ చేస్తరా ప్లీజ్.
హ్మ్!
ఎప్పుడు చేస్తావ్? మండేనే చేస్తావా, రేపు చేసి పెడతావా?
ఏమో చేస్తాలే మండే చేస్తాలే కష్టం ఏం కష్టం లేదు కష్టం ఉండదు కదా.
ముందు రోజు నైటే కాయలు కాయలన్నీ ఒలిచిపెట్టుకో.
మ్మే! అది కాదుమ్మే! ఇది.
ఒల్చడం అంటే అట్ట కాదు ఈ ముందర మున్ ఆ ముందర వెనుక తొట్టెం తీసేసేసి మధ్యలో ఒకటికి లేదా రెండు అట్ట తుంచేసేయ్ తుంటలు
ఆహా
అంటే కాయ కాయ వేయకుండా
మట్టి కాయలు అంటే ఎట్ట చెప్పు ఫోటో పెట్టు నాకు అవి మటి కాయలో కాదో నేను చెప్తా
ఆ పెట్టాలా బీన్స్ లాగా ఉంటుందే కొంచెం
బీన్స్ చిక్కుడుకాయ అంటాన్నవా లేకపోతే మట్టికాయ అని అంటాన్నవా
పెత్తన్న ఉండు నాకు కూడా అది తెలిదు మేము దాన్ని చిక్కుడుకాయ అంటాం ఆ సన్నగా ఉంటు
గింజలు ఉన్నాయా లేదు కదా నార్మలే ఆ
గింజలు దాని లో
గింజలు ఉండవు కదా
ఉహు
గింజలు లేకపోతే మట్టిక్కాయే
ఉ అదేలే
సన్నగావను సన్నగావను ఉట్టేయ కాయలు అయితే అయ్యాలే నువ్వు ముందు రోజే వల్చుకోనిబేట్టి తున్న అంటే కదా తించుకొని కట్ చేసి మరుసటి రోజు వచ్చేసి ఏం చేస్తావు అంటే ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసేసి కాయలు బాగా వేపి చేసి కొంచెం ఎర్రగా
మేము మొన్న చేస్తానే అప్పుడు ఎంత బాగా తెలుసఎట్లా చేసేది చెప్పేద
ఆ ఆట్టొద్దు నేను చెప్పినట్టు చెయి పప్పు కదా ఇది బాగా ఫస్ట్ ఆయిల్ వేసేసి వేయించేసే ఐ కాయలు
హు
ఎర్రగా ఏగిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెము చింతపండు టమోటా వేసి వేయించేసే
ఉ
ఆ వేయించేసిన తర్వాత పెనుములోనే ఉడకబెట్టేటకంటే పెనుములోనే ఉడకపెట్టు కొంచెం పసుపు వాటర్ వేసి ఉప్పు ఉరువ పచ్చిమిరకాయలు కూడా వేయలిమి మర్చి పోద్దు పచ్చిరకాయలు కూడా దాంట్లోనే ఫస్ట్ కాయలు వేసవు అప్పుడే పచ్చిమిరకాయలు కూడా వేసి ఫ్రై చేసే ఏం చేయకు
ఉ
కాయలతో పాటు వేయించే
ఉ మేనీకు తగ్గాక తీసుకురావాలా దగ్గు సాస్ తింటాద ఆకుప ఉప్పు అదే
తా
ఏమో తెలీదు తగ్గుకు తింటాం కదా అది
పిర్లకు ఉప్పు వేసుకొని తింటారు
మా ఓనర్ ఆంటీ పెట్టింది చెట్లు
ఆ ఉంటే ఒక నాలుగు ఆకులు ఎత్తుకురా నాలుగో మూడో రెండో ఏతు కురా రెండు లేదా మూడు ఎక్కువ తిన్ను కద చాలు ఏమీ చేస్తున్నవు ఒకసారి ట్రై చేస్తా ఎక్కు ఇంకా తిన్ను ఇప్పుడు జలుబు కూడా ఎక్కువైపోయింది నాకు
మరిమే కదా మాట్లాడుతాను అంటే నే కలుస్తాను
ఆ జలుబు ఎక్కువ అయిపోయింది ఫుల్ ముక్కులో ళ అయితే ఊపిరిరాడదు ఒక ముక్కు సారికి ఒక ముక్కు క్లోజ్ అయిపోతే ఒక ముక్కు ఓపెన్లో ఉంటుంది ఇంకొక ముక్కు ఓయ్ కొన్నిసేపు ఒక ముక్కు ఇంకొక కొన్నిసేపు ఇంకొక ముక్కు క్లోజ్ అయిపోతుంది
ఊ
అట్ట అయిపోయింది ఏమిచేదం
నిద్ర కూడా ర రాఫ్జలుబు చేస్తే
నైట్ వచ్చి తెలుసా దగ్గు ఊపిరాడకుండ దగ్గు వస్తుంది అట్టే కూర్చోని లేసి నీళ్ళు తాగి మళ్ళ పడుకుంటాను
జండు బాముంటుంది కదా దాని స్మెల్ చూస్తా ఉండు పోతుంది
స్మెల్ చూడ్డానికి ముక్కులు క్లోజ్ అయిపోయి స్మెల్ అట్టే చూద్దా స్మెల్ చూడ్డానికి నాకు రాట్లా ముక్కులు క్లోజ్ అయిపోయి రెండు
హ
సార్ నోడితే ఊపిరు తీసుకోవాల్సి వస్తోంది ఆ
పావని నాది ఆధార్ అప్టేట్ అయిపోయా
ఎప్పుడు చేయిచ్చినవు
ఈ రోజు ఐదు నిమిషాలో అయిపోయింది తెలుసా ఫోటో కూడా ఎంత బాగా వచ్చిందో
నేను ఇంకా నేను ఎలాగో ఇంటికి వెళ్తా కదా సెవెంటీన్త్ ఇంకా ఎయిటీన్ వెళ్ళసి ఇంక ఎలాగో పాన్ కార్డ్ కూడా అప్డేట్ చేయిచాలి నేను
మాది ఇంకా నేనాసలు
నాకెప్పుడు మా మామమ్ మాయ పిల్లర్లో ఉన్నప్పుడే చేయించేసి ఉన్నాడు అది జస్ట్ మేజర్గా అప్లై చేసుకో అప్డేట్ చేయించాలి మైనర్లో నుంచి మేజర్కి అప్డేట్ చేయించాలి
నారాయణ వనం కి పోయిట్వా నువ్వు
నేను పోలా నాకు పీరియడ్స్ టైం అ పీరియడ్స్ కదా
అ
ఫైవ్ డేస్ అని పోలా వాళ్ళదే ఆడి కైతనే ఉందిలే ఇగ
నేను అంతే ఆధార్ అప్డేట్ చేపిచుకోవాలనే పోలేదు బాలే నించో కానీ నేను జోతిపోయా చేసేశారు
ఆ ఎంత తీసుకున్నారు మనీ చేయిచిందానికి
వన్ ఫిఫ్టీ
ఇంగ తెలుసా ఆ
మా ఊర్లో అయితే టూ ఫిఫ్టీ తెలుసా
ఉహు ఒక్కొక్క చోట ఒకొక్ రేట్ తీసుకుంటారులళ్ళు
ఈ రోజు వాటర్ మిలన్ తెచ్చుకున్న ఒకకాయ ఇరవై రూపాయల ఒకకాయ వచ్చేసి తినే
ఫ్రిడ్జ్ ఉందా ఆ ఉమ్మ ఇంకటయితే ఇంకేం నువ్వు ఏదైనా చేసినా కర్రీస్ రేపటికి చెడిపోకోకుండా ఉండటానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అంతే పెట్టుకో టై అంటే మరసటి స్ టైమ్ ఉండదు అనుకున్నప్పుడు ముందు రోజే చేసి నైట్ వ ఫ్రిడ్జ్ లో పెట్టుకో ఆ పని చేయ్ అంటే ఓపిక లేనప్పుడు వాళు లేట్గా లేస్తా అంటారు కదా అప్పుడు ఆ పని చేయి
ఏమీ తిన్నావు పావని
పల్ల రైస్ తిన్నా సాటర్డే రొటీనే కలర్ రైస్, చట్నీ పెట్టారు
టాబ్లెట్ ఉన్నాయా లేదా
లేవు అప్పుడు తెచ్చుకో అన్న గుల్లివి
దా
ఆ
పొద్దున్నే అట చెప్తే నైట్ ఇట్లా కొనుక్కని తెస్తాం కదా కాలేజ్కి వచ్చినప్పుడు
నేను నిన్ నాకు నిన్న అంత అనిపి లా గుర్తు లేదు ఈరోజు మధ్యాహ్నం ఉంగా ఇదేంది ఇంగో మీకు వీళ్ళు టైమ్ ఉంటే నీకు వచ్చే దారిలో మెడికల్ షాప్ ఉంటే మల్ బండేది పోరా
ఊ దేనికి గెలుగుతాందా
ఆ దగ్గు జలుబు రెండు ఆలు మరవా రావద్దు ఫోన్ పే జేస్తా సరే వుండు అని చెపింది మంచిగ మౌనికా ఫోన్ చేసిందా
చేయలేదమ్మా అమ్మా నేను అప్పుడే ఫోన్ చేస్తే మళ్ళీ రీటన్ కాలు పోయ్ చేయల పంది
భయము మనం పెటింది ఆహా అవున్ నిన్న ఏం చికెన్ చేసినావు
చికెన్ ఫ్రై చేస వాళ్ళు కూడా ఎంత బాగుందని చెప్ చెప్పారు తెలుసా ఎంత సంతోషం అని ఎంత సంతోషంగా ఉన్నానో నేన్ నిన్న ఈ రోజు ఎందుకో ఆ సంతోషం తెలీదు
వంట చేేష్ స్నావుగద పోగడతల్ వచ్చినయ్ నువ్ మటికే పప్పు చేసుకోరా ఇంగా పోగడతాల్ నేన్ పోగుడుత
జోగి బాగుందని చెప్పాడు అందుకే మో మోనికా కూడా పంపించాల లేకపోతే సంపిందిని ఆడ మళ్ళీ అబ హున్నింది పేర్లు పెడుతుందని
ఈ బాగుందో బాలేదో అడుగు
ఆ సరే
అప్పుడు రివ్యూస్ కనుకో అద్ దా మ ఏం లేదు అయ్యే కాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఏం చేసి కొంచెం ఎర్రగా ఏంచి మళ్ళా చెపిన కదా టమోటాలు కూడా ఏసి ఏంచసేసి దాంట్లోనే కొంతసేపు ఒక ఒక త్రీ ఫిఫ్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ టమోటాలు ఏంచయ్
ఊ
మళ్ళ చెరవలేకి తీసేసేసుకొని దాంట్లో ఉప్పు ఒరవ పసుపు ఒకరవా చింతపండు ఒరవ వేసేసి నీళ్లు ఏసి ఏసి ఏంచినకాయలు దాంట్ల ఏసేసెయ్ అంటే నువ్వు దుద్దడానికి వీలుండదు కదా పెనములో అయితే
ఓహోహో అట్లనా
చెరువులో అయితే దుద్దొచ్చు గదా టప్పుడు మెయిన్ కాయలు అన్నీ దుద్దేగూడదు కొన్ని కాయలు పక్కకు తీసి, కొన్ని దుద్ది మళ్ళ ఆ కాయలు దాంట్లో ఎయ్యాల.
దేంతో రుద్దాలీ
పప్పు లేదా పప్పు గుత్తి
ఉహూ అట్లాటిద్ లేవే
అ
లేవ్ అవ్వి
స్మాషర్స్ ఏం లేవా
ఆహ
ఆ స్మాషర్స్ ఏం లేవాంటే ఏముండై బా ఏముంటయి ఇంగ స్మాషర్ గావాలి దానికీ
లేవు అట్లాంటివి
అయినా పప్పు గుత్తీలు తెచ్చుకలా మీరూ, సరే ఇది ఉంది కదా మీకి, ఆ జిల్లా నువ్ పూరీ దిద్దే జిల్లా.
అదా ఆ ఆ ఆ
తైనా బాగా మెత్తగా కొంచెం దుద్దేసెయ్ ఆ పని చేయ్ అయితే ఇంగ అది లేనప్పుడు మావులుగా పప్పు గుత్తుంటే ఇంగా బాగుంటుంది. లేదు అంటే గెంటతోనే కొంచెం గట్టిగా ప్రెష్ చేసేసీ అ. స్మాష్ చేేస్ ఇంగ నువ్వు అది లేదంటన్నావు కదా పచ్చిమిరపకాయలు కొన్ చిన్న చిన్నయి కట్జి వేసేసెయ్. ఎందుకంటే ఇన్ మళ్ళీ స్మాష్ అవ్వవు. చిన్నయ్ అయితే కొంచెం కారం పడుతుంది దాంలకి. కొన్ని కాయల్ తీసి పక్కన పెట్టి ద్దా మిగతాటి స్మాష్ చేయ్ అన్నీ స్మాష్ చేయగూడదు. ఇంక మళ్ళ ఒచ్చేసి ఇంగ తిరువాత పెట్టేసెయ్ కొంసేపు తిరువాతిలో ఏంచు. పప్పుల్ కొంసే
ఆ
అంతే